హలో హలో హలో ఆ
అమ్ బాగున్నారా
హలో గుడిగ్ మేడం
మీరు బాగున్నారా ఆ గుడ్ ఈవెనింగ్ బాగున్నారా మీరు
భోజనం మైంద
ఆ ఇంకా కాలేదు చెయ్యలి భోజనం ఉ ఇంకా చెయలేదు చెయ్యాలే మమ్మీ మెహందీ చేస్తున్నా ఆ చేయలే ఇగ చేయాలే మెల్లగా
తిన్నారా మీరు
ఆ ఇప్పుడే తిన్నాం మేమ్
అవునా ఏం తిన్నరు మరి ఎం తిన్నరు
మాద మేమా పప్పు జారు పప్పు చే విషారో అప్పుడు పైన ఎం చేసారు
ఆహా
ఆ ఇంకా
ఇంకా రేపు స్పెషల్ ఏముంది బిర్యానీ ఇంకా అది సేమియా అంతే
ఆఆ
ఆ
ఆహా సాయంత్రం మరి చేస్తున్నారా ఇప్పుడు తయారు చేయి తయారు చేయిమన్ ట్రలు తయారు చేసుకున్నరా మొత్తానికి
ఉ అవును అవన్నీ అంటే నానబెట్టుకుంటం గదా వాటర్లో డ్రై ఫ్రూట్స్
ఆ
వాటర్ల నాన పెట్టుకని రేపు మార్నింగ్ మొత్తం తీసి అంటే ఇప్పుడాంటే వాటర్ పెట్టుకుంటాం కున్నంక మళ్ళీ మార్నింగ్ తీసి మొత్తం కటుజెస్ కొని ఫ్రై చేసుకుంటాం
రేపు మార్నింగే కాడ్చేస్తారా
ఆ రేపు మార్నింగే అంటే ఫైవ్ ఓ క్లాక్ లేస్తరు కదా
ఆ
ఆ లేచి మొత్తం కట్ చేసుకొని
హు
ఇంక పప్పు చేస్తలేవ హా హా
అవును.
అవున
ఆహా!
ఇప్పుడు ఇప్పుడు అంటే అది మొత్తం నాన్ పెట్నాంక మెల్లగా
ఆ ఆ ఆ
నిజమే మీదయిపోయింద మళ్ళీ అన్ని
హ్మ్
మీ వర్క్స్ అన్నీ అయిపేనాయా.
ఆ వర్కుల్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్.
అవునా
ఉ
ఉహు ఏం చేస్తున్నారు మరి.
ఊ
ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఇలాగనే ఇప్పుడు అన్నం తిన్నాము. పిల్లని కాల్ చేద్దామని కాల్ చేశాము. ఇంగా ఉ
ఊహు.
ఊ ఇవాళ టాస్క్ ఇవాల టాస్క్ లాస్ట్ అట మేబీ హ్మ్. ఏవి కాల్ కంప్లీట్ చేయండి కాల్ చేసి.
ఆ అదే అదే చేయాలి. కొంతమంది బిజీగా ఉన్నారని చెప్పిర్రిగా అందుకని.
అవును ఇయాల బిజీగున్నరు. కొంతమంది.
హ్మ్ ఆ అవును మళ్ళా లాస్ట్ డే కదా ఈ రోజు.
హ్మ్ మా అమ్మ వాళ్ళయితే బిజీగున్నారు ఇయాల.
హా చేయాలింగా సిక్స్ కాల్స్ ఉంటే అయిపోతుంది నాది.
హ్మ్.
ఆ.
ఆహా! ఇంకా.
ఇంకా చెప్పు.
మరి ఎలా ఉన్నారు చెప్పండి. ఇంకేమన్న చెప్పండి మీరే.
ఇల్లంతా హడావిడి.
అంతా అయిపోయింది ఆల్మోస్ట్ తయారీ దాన్ని అంతాయ కంప్లీట్ చేసించారు. ఏం లేదు మార్నింగ్ లేచి వెళ్లి. నమస్ వెళ్ళి వచ్చినక మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి ఇబ్జ కి పోవాల్సి ఉన్నది.
ఆహా రేపు మార్నింగ్ మం. లేసగా. స్నానం చేసుకొని.
హ్మ్.
ఆ
ఆ
మీ వైఫ్ ఏం చేస్తుంది.
మా వైఫ మా వైఫ్ ఇప్పుడే తిన్నది
ఆహా
ఆ ఇంట్లా కూర్చొన్న ఫోన్ పట్టుకొని మరి
అవునా ఆహా మీ వైఫ్ షాపింగ్ మొత్తం అయిపోయిందా
వైఫ్ పని ఏమున్నది ఏం చేస్తారు అతే మేం పని ఉన్నదైతే అమెది ఆ ఏమన్నాది అయితే తనుడు ఇంకేమన్నాది ఉంటా బోర్లు దోమలు ఉంటాయి పొద్దుగా ఇం ఇంకేంమంటాయి పనే ఉన్నదిమన్నా మరి ఊడుచుడుపు తమ్ముడు తన్నుడు తినడు ఇంకేమన్నాయి
ఆ అంతే
మరి
అక్కడ సోమవడంలో మొత్తం ఐస్ క్యూబ్స్ పడ్డాయంట
ఆ
హ అయితే మాక్కలు ఫ్రెండ్ స్టేటస్ ఈ రోజే అంట మార్నింగ్
మార్నింగ్ ఆ ఆహా
ఐస్ క్యూబ్స్ పడ్డాయి అని చెప్పారు వాళ్ళు మొత్తం వాళ్ళు స్పేటస్ పెట్టారు
మాకు ఐస్ క్యూబ్స్ పడలే కానీ వర్షం బాగా చలి ఎదురు గాలులు ఎక్కువ అయిపోయినాయి
అదే అంటే దగ్గ్గ ఉన్నంది కాబట్టి మీకుంచం వాటర్ వచ్చినా అక్కడ మత్త ఐస్ క్యూస్ పెట్టేయంట
ఆ
అంటే ఇప్పుడు ఈ వర్షం బాలేదంట కదా మొద కెమికల్ శబ్ ఉండద కదా
షాపింగ్ అయిందమ్మ ఇప్పుడు మీది
ఆ అయిపోయింది షాపింగ్ అవి డ్రెస్సెస్ మాక్క ఆడ హైదరాబాద్ కొన్నది
ఆ
ఉ ఇంకా షాపింగ్ అయితే ఇ నార్మల్గానీ సింపుల్ గా
మ్ ఇగ హైదరాబాద్లో అంటే ఇక బాగానే కొన్నర్ మరి
మ్ అంటెలిస్తది ఇట్లా ఎట్లా అంటే కుర్తి పైజమాలొ అదొక షర్ట్ పాయింట్ హ హ మ్హు ఎదోల అక్క అక్క కొన్నాదిగా మేమ్ కూడా కొన్లే
లౌంటే బాగానే ఉంటాయి హైదరాబాది
మ్ మంచిగా ఉంటాయా డ్రెస్సెస్ ఇగ తక్కువ ఉంటాయా రేట్ వేరేట్ బానే ఉం ఎ
మ్
మ్ మేమ్ గుడా అంత కొత్త జ్యూవెలరీ ఏం గోనలే సింపుల్గా ఉంటాం ఉన్నదాంట్లో అడ్జస్ట్ అయిపోతాము మ్హు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కొన్న చ్యధా నెక్స్ట్ ఇయర్ కొనచ్చు కదా ఇ ఇయర్ ఇప్పుడు అంటే సింపుల్గా ఉంటా మ్
అ మార్నింగ్ అ మ్
ఎవరు ఎవరది పక్కనఎవర్స్ సాంగ్స్ ఏస్తారు కదా
ఉన్నారు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు మా పక్కన మీ వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడుతున్నారు ఇంకా
ఇంకా చెప్పాలి మీరు మూను చూసారా
ఏది మూనా అంటె మూన్ చూసినప్పుడు మూడు లోపటికి వెళ్లిపోయింది చంధ్రున్ లోపటికి
అయ్యో మీమ్ కుడు చూడాలే మిసయ్యినం ముహు అంతే నేను కూడా మ్ బయటే ఉండే కానీ చూడలే మూన్నే
మ్ నేను కూడా ఇ ఇక్కడ నమాజ్కి వెళ్ళినమయితే అక్కడనే మాకు టైం అయింది ఇకైతే కఫలు అల్లకు మొత్తం గ్లూకోజ్ అన్ని చేసే వరకు
ఆహా అంటే మూడు కోసం కోసం వచ్చింది అంటా కదా మ్ అది మూదిట్లా వచ్చీ ఇట్లా పోయిందంట కదా
మ్ మ్మ్
ఊహూ
మ్ మ్ అ అ నేను చేస్తా ఏక్ దేదో ఔర్ ఏక్ ఇలే క పైస దేనా ఔర్ ఏక్ లే క మ్ ఇంకా అన్నం తిన్నారా ఇప్పుడు మీరు భోజనం అయిందా
ఇంకా తినలే తినాలి ఇప్పుడు ఇప్పుడు తింటా కొంసేపు ఆగి మమ్మీ ఇంకా మెహంది కాలే మెహందీ ఎసినాంక తింటా
అ ఏమి ఏం కా
ఇక మమ్మీ వాల
చేశారు
ప కర్రీ అయితే చపాతీ ఉంది ఇంత చట్నీ ఉంది అదే తింటం
మ్
చపాతీ చట్నీ టమాట చట్నీ ఆ
ఎప్పు ఇప్పుడు
మ్
మ్
ఇప్పటికి ఇక రేపు మార్నింగ్ ఏమో ఎట్లయితదో
మ్ హూ
స్తున్నాయి కదా మరి రేపు మార్నింగ్ మళ్లి టిఫిన్స్ ఉంటది
రేపు అయితే ఫేస్టూవెలే
ఆ అం తే ఇక రేపు ఫెస్టివల్ అయిపోయిందంటే ఇగ అంతే రంజాన్ అయిపోయింది రేపు యెండు
మ్
అ
ఇంకా ఈ మధ్యలో ఇంకా మూవీ ఏమైనా చూశారా మళ్ళ ఇంకా
ఇంకా మధ్యనే చూడలే అది స్పీడ్ గేమ్ చూద్దాం అనుకున్నా గానీ అంత నాకు మంచిగా అనిపియలేదు మూవీ అది అందుకే చూల్లే మీరు చూసిర్రా ఆ స్పి డ్ గేమ్
చూల్లే చూల్లే మేము
అవునా ఇప్పుడు అది వుంది కదా పాకి స్తా సీరియల్
దాను ఈ రంజాన్ నడుచింది కదా రంజాన్ ప కాబట్టి మీము కొంచం ఇవిని అవార్డేచేశేషం హు ఇప్పుడు రంజాన్ తర్వాత ఎప్పుడు చూడాల్సింది ఇగ పాకిస్తానే హు
అది ఇగ థర్టీ త్రీ ఎపిసోడ్ వచ్చేది ఉంది అది ఉంది కదా అ మేరజందిదు మస్తుంది సీరియల్ అది హు మం మంచిగా ఉంది
అది ఇంకా ఇంక ఇంకో ఇంక రెండు ఎపిసోడ్స్ వస్తాయ అకుంటాం మేబీ తర్వాత ఎండ్ అయిపోతది అనుకుంటా అది దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్
హు అది హాఫ్ అయింది ఇంకా హాఫ్ ఉంది
ఓ
ఫార్టీ టూ వరకు చూసిన నిను
హూ హు
ఇంకా థర్టీ త్రి ది ఇంకా రాలే
మ్ హు
హు మంచి గుండది
మంచిగా ఉందా హు ఇగదిగ ట్రెండ్ అప్ సోడ్ చేసేస్తే కతం చేసేస్తాడు దాన్ని అే చేస్తాడు
ఉ అయిపోతది
హు దాని తర్వాత్ త మళ్ళ
అంటే కొత్తదని కాదు అది అంటే ఇగ చూపిచ్చింది కాబట్టి కొంచెం మంచి అనిపిచింది హు అదిని ఎక్కడో చుసినా
రా లే
ఆ హు అదే అదే కొత్తది నిన్ చూడలే మీరు చూసిరా ఇంకా మీ చూడలేదా ఈ మధ్య మూవీస్
చూల్లే చూల్లే ఇప్పుడు నెల అయిపోయిందండి మేము చూడక సినిమా మూవీస్ ఏం చూల్లే ఎందుకంటే రంజన్ అ చ్చింది గా సినిమా గని చుల్లే
అవును మూవీస్ చూడొదాంటరు వాష్రూమ్ ఉంటే మూవీస్ చూడొద్దు అంటారుగావట్టి
అదే అదే అని చూడలేదు మే బి ఉహ్ ఇగ రంజాన్ అయిపోయిందిగా ఇగ ఇప్పటి నుండి ఇట్లనే చూసుడయితది చె
హాహా అవునా
ఉ మొన్న
ఆ అదే విన్ అయ్యురు కదా మ్యాచ్
ఆ విన్నయ్యరూ విన్ అయ్యా ఉ ఫైనల్ కొట్ ట్టేశారు ఇండియా
ఆ మొత్తం వేరే
సరే థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలు
ఒకే థ్యాంక్ యూ గుడ్ నైట్ బాయ్